ఏమిలా ఇప్పుడు తినొచ్చా నువ్
నేనా నేను ఇంగ తినేకి పోవల
అయ్యో ఇందున్ ఎందుకు ఇంకా తినలేదా
ఏం లేదు మేము మదనపల్లికి పొయింటే అదే పనిగానే వడలు తిందామని ఆన్ అక్కడ వచ్చేసి బోండాల్ చేయలేదు అన్నమా మాకు చానా బాధ వేసింది అదే పనిగాని అంత దూరం వ చి ఆ క్లోజ్ చేసేసారా షాప్ ఇంగ అక్కడ పానీపూరొకటి తినేసొస్మి అదేదో ఇక్కడ దగ్గరలో తిన్నా బాగుంటాండ
ఏమి కర్లే నెక్స్ట్ టైమ్ ఎల్లినప్పు తినొచ్చు
ఆ అదే అనుకోని వచ్చాను నేను ఇంగ నాతో పాటు ఇద్దరు పిల్లలు ఉండే కదా వాళ్ళకి మామూలుగా క్లాస్ ఉంటుంది కదా అదేదో స్లాట్ వాళ్ళు కూడా ఊరికే వచ్చేస్తున్నారేమో అనుకుంటారు మ్మ్ ఇంకా మరి మీ వాయిస్ నాకంత వినపడిస్తాను లేదు
ఇప్పుడు ఇన్పిస్తాందా
ఆ ఇన్పడిస్తాంది కొద్దిగా ఇంకేంటండి విశేషాలు
జున్ను చేస్తారా అవునా ఆ అయితే చేద్దాంలేండి దానికోసం పాలు కావాలి కదా